హలో
హలో
హలో
ఆ చెప్పండి.
బాగున్నారాండి.
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా.
ఆ బాగున్నం తిన్నారా.
ఆ తిన్నాండి మీరు
తిన్నామండి ఏం చేస్తున్నారు.
ఏం చేయలేదండి. ఊరికే మొబైల్ చూస్తూ ఉన్న
అవునా
ఉ మీరు
నేనంతే అండి ఫోన్ ఇన్స్టా చూస్తాఉంటి రీల్స్
రీల్స్ చూస్తారా ఎక్కువ
అదే కదా అండి టైం పాస్ ఫ్రీగా ఉన్నప్పుడు బోరు కోడితే
రీల్స్ చూస్తారా చేస్తారా
చూస్తానండి చేసే అంత టాలెంట్ లేదు నా దగ్గర
చేస్తే తెలుస్తుంది ఉందో లేదో
లేదండి అంత టాలెంట్ లేదు. ఒకవేళ ఉన్నింటే చేసేదాన్ని రీల్స్. మీరు చేస్తార రీల్స్ బాగా
లేదండి చేసినోళ్ళకి లైక్ కొడతా ఉంటాను.
అదే పనే కదా మనం చేసేది.
ఆ వాళ్ళంత కష్టపడి చేస్తంటారు కాబట్టి మన వంతు సహాయం లైక్ కొట్టడం.
ఊ ఇన్స్టాగ్రామ్ బాగా అప్ అప్డేటెడ్ లో ఉంటదండి ఏం జరిగినా కూడా తెలుసుకోవడానికి
ఆ అవును. అన్ని అప్డేట్లో ఉంటాయి.
న్యూస్ రిపోర్ట్ కంటే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ అప్డేట్ ఉంటాది.
ఆ అవును మేడం సోషల్ మీడియాలో ఫస్ట్ ఉండేదంత ఇన్స్టాగ్రామ్ అండి
ఇన్స్టాగ్రామే అండి. న్యూస్ రిపోర్ట్ ఛానల్స్ కూడా అంత అప్డేటెడ్ గా ఉండవు. ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినా కూడా
అవును వెంటనే వచ్చేస్తాయి ఇన్స్టాగ్రామ్లో
ఊ ఈ రోజు నిన్ననో ఏదో ఒకటి బస్సు యాక్సిడెంట్ జరిగింది కదా మార్కప్ పురం దగ్గర నాకస్సల్ అది తెలియనే తెలిదండి. ఇన్స్టా రీల్స్ చూస్తూ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక రీల్ వచ్చింది దాన్ని చూసి తెలుసుకు కున్న నేను
ఇన్స్టాగ్రమ్ నేను ఇన్స్టాగ్రామ్ లోనే చూసాను. ఇన్స్టాగ్రా గ్రాంలో ఛానల్స్ టీవీ ఛానల్స్ ఫాలో అవుతారు. న్యూస్ చానల్స్ వాళ్ పెట్టారు అ పొద్దున్నే లేస్తనే చూసానా చాలా బాధపడ్
ఉ ఈ మధ్య చాలా జరిగాయి. అండి అలా బస్సు యాక్సిడెంట్లు.
ఆ చాలా జరగాయి గ్యాప్ వచ్చింది. ఇంకా కావాలి అనుకునే టయానికి
ఉ మరి ఇంకొకటి జరిగింది. ఎప్పుడు బాధ అనిపిస్తుంది. అట్లా కొన్ని అంటే ఫ్యామిలీస్ బాధపడుతాంటే, మనకు కూడా బాధ అనిపిస్తుంది.
అవును చాలా చాలా బాద
ఊమ్ ఇందాక కూడా ఒకటి చూసా. ఒక మదర్ కొడుకుని కాపాడి మదరే చనిపోయారు.
ఆ అవునవును అది నేను చూసాను న్యూస్ లో వచ్చ
ఊ
మా కొడుకును కాపాడడాని కోసం పోయి మదర్ చనిపోయింది. శూ స అదే గాని అంతే తను కూడ చాలా బాధపడతా ఉంటాడు
ఆ
అంతే అండి ఇగ మన చేతుల్లో ఏం లేదు దేవుడు రాస్త
అంటే ఆ ఎలా జరగాలని రాసి పెట్టింటే, అలా జరుగుతా ఉంటాయి. దా వాటిని మనము ఆ జరిగినప్పుడు ఒకటిే కొంచెం బాధ ఉంటది. మరి యాక్సెప్ట్ చేస్తూ మూవ్ ఆన్ అవ్వాల లైఫ్. మనది ఏముంది చెప్పు
ఆ అంతేనండి ఇంకా జరిగినట్లు వెళ్ళి పోతాండల్లా జరిగినదంతా మన మంచి కోసమే అనుకుం కుంటూ ఉండాలి
దాన్ని బాధపడుతూ ఉన్నామంటే, ఇంకా ముందు జరగాల్సినటివి కూడా ఇంకా ఏం పనులు చేసుకోలేము మనం ఇంకా.
అవునండి మీరు బాగానే చెప్పారు. అంతే ఇంకేం చేసుకోలేం.
అక్కడే అదే మైండ్ లోనే అక్కడే ఆగిపోతాము.
ఆ అప్పుడు
కాబట్టి కొంచెం ఏమున్నా గట్టి మనసు చేసుకొని, యాక్సెప్ట్ అయ్యి, మూవ్ ఆన్ అవ్వాళ్ళ.
అవునండి అంతే అలా చేయాలందరు అలా చేస్తేనే
మనం మనం కూడా అంతే లైఫ్ ఇ ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా అలానే ఓవర్ కమ్ చేసుకోవాల్లా.
ఆ అవునండి అంతే అలానే చేయాలి. లేకుంటే చాలా ఇబ్బంది పడుతాం.
కష్టంమయతుంది మరి ముందుకి లైఫ్ ఫ ని తీసుకెళ్లడానికి కష్టం అవుతుందండి. ఏం చేయాలన్నా ఒక నెగిటివ్ థాట్ కూడా వస్తుంది. మనం అదే మైండ్ తో ఉన్నామంటే మరి అయినా జరగచ్చేమో, మరి అలానే అవ్వచ్చేమో, అనే థాట్ వస్తుంద్. వస్తుంది దాన్ని కొంచెం మర్చిపోయి కొంచెం బయటికొచ్చి కొంచెం బయటకి వచ్చి మనం వేరేది ఏదైన మైండ్ తొ కొంచెం ఉన్నామంటే కొంచెం బాధ అనే ఇది మనకి తగ్గుతుంది
ఉమ్ నేను చాలా సార్లు అలానే చేశాను అయిపోయిన దాన్ని నాకె ననా అనుకున్నది జరగలేన్దాన్ని అ అట్లే ఆలోచించి ఆలోచించి మరి ఇది లేదయ్యా ఇప్పుడు ఆలోచిస్తే వ గుర్తుంది అయిపోయింది కదా సొ
మీరు చదువుకున్నార కదండి మీరు ఇంకా నలుగురికి చెప్పేది పోయి మీరలా ఆలోచిస్తే ఎట్లా చెప్పండి
మనం ఎంత చదువుకున్నా మన మనషుల ఫీలింగ్స్ అంతా ఒకలాగే ఉంటాయండి చదువుకునే ఇగోలాగుంటాయి చదువుకొని గోడు ఒక్క లాగంటే
అంటే చదువుకో నోడ అంటే బయట ఏం తిరగడు ఏం చూస్తాన్నాడు కదా తెలీదు మనం చదువుకున్న వాళ్ళం నలుగురితో స్పెండ్ చేస్తా ఉంటారు బయట సమాజం ఎలా ఉంటదో తెలుస్తుంది
చూడకపోయినా ఫీలింగ్స్ అనేవి ఒకరికి మంచి కన్నంగా ఫీలింగ్స్ అందరికి ఒకటే అండి
ఏం చెయలేమండి ఎలా అనుకున్న కుడు
ఆళ్ళు అర్థం చేసుకొని మానుకోలేరు మనం అర్థం చేసుకొని మారాలంతే సో అందుకు చదువు యూజ్ అవుతుంది వాళ్ళు మారలేరు మనం మారాల మనం మారి
మనం మనకి కొంచెం ఆ మనకి కొంచెం ఎడ్యుకేటెడ్ మైండ్ ఉంటది కాబట్టి మన మైండుని కూడా నలుగురికి షేర్ చేసి చెప్పాలి అలా కాదు ఇలా అని ఏం జరిగిన
ఆ అదె అలా అందరికి చెప్పుకుంటుంటే బాగుంటుంది
హుమ్ ఇంకేంటండి
చెప్పండి మీరె ఏం తిన్నారు
లెమెన్ రైస్ తిన్నారండి ఇన్స్టాలో ఏ న్యూ ఏ న్యూస్ ఛానల్ ఫాలో అవుతారండి మీరు
నేనా టి వి నైన్ ఫాలొ అవుతా టి వి నైన్ ఫాలోవుత సాక్షి ఫాలోత
రండి కొన్ని ఫేక్ చెప్తా ఉంటారు కదా సాక్షి ఈనాడు ఇవీ అవి ఎందుకంటె పాటిష్ ఛానల్స్ కదా
ఆ అవునవును అవును వాళ్ళు వాళ్ళ తగ్గట్టే చెప్పుకుంటారు న్య ఎన్ని న్యూచ్ ఛానల్ అని అట్లేం లేదు వాళ్ళ న్యూస్ తగ్గట్టు వాళు చెప్పు కొని వాళ్ళు రీచ్ అయ్యకి ఏవేవో చెప్తా ఉంటారు
ఉ
అంటే కొన్ని ఇండ ప్రైవేట్ వెబ్సైట్లు
అవునులేండి ఇప్పుడు వాట్సాప్ లో కూడా చానల్స్ వచ్ వచ్చినాయి గదా అప్డేట్ అయింది కదా వాట్సాప్ కూడా
ఆ ఆ ఛానల్స్ లో కొంచెం జెన్యూన్ వస్ అంటయి
ఉ
ఇండియా టుడే అని ఓచ్
కానీ మనము అలాప్ పనికి వచ్చేటివి చూడం సోషల్ మీడియా అంటే పనికి రానివి చూస్తా ఉంటాం ఆ సాంగ్స్ గానీ రీల్స్
లేదు లేదు నేను చూస్తానండి నేను అవి చూస్ తను ఇవి గూడ చూస్తాను
నేను చాలా తక్కువ అండి నేను టైం పాస్ గా చూస్తా గాని నాలెడ్జ్ తెచ్చుకునేటివి ఏం చూడను
ఆ అవును నేను ముందు అలాగనా ఇస్తా అండి ఇప్పుడు కొంచెం మనం నువ్ మైండ్ మార్చుకోవాల కాట్టి పెంచుకోవాల కాట్టి ఇలాంటి న్యూస్ అంతా చూడాలి
ఉ ఎక్కువ ఇంకా న్యూస్ నేనంటే వేటి న్యూసేనండి న్యూస్ అది తప్ప ఏం చూడను
ఆ వెయిట్ ను దాంట్లో న్యూస్ బాగానే వస్తాయి అన్నీ కొన్నిసార్లు వాడు కూడా సరిగ్గా చెప్పడు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదేదో పెట్టేస్తా ఉంటారు
ఉ ఎక్కువ నేను అది ఒక్కటే ఫాలో అవుతా ఎందుకంటే నోటి ఎకేషన్లు వస్తాయా ఏం జరిగినా వెంటనే
ఆ అవును నోటిఫికేషన్లు వస్తాయి అది ఒకటి చనా బెటర్ దాంట్లో వెంటనే చూడచ్చు
ఉహు ఇంకా అన్ని యూట్యూబ్ ఇవన్నీ టైం పాస్ కే చూస్తా అంటా నేనైతే
అంతే అండి అందరు మాక్సిమం నైన్ టి పర్సెంట్ అంతే ఎవడన్నా వెస్ట్
గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయి కరెంటే ప్రిపేర్ అవుతుంటార కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలను
ఆ అవునవును
అలాంటి వాళ్ళ ఎక్కువ న్యూస్ ఫాలో అవుతారండి
ఆ అవును వాళ్ళయితే న్యూస్ ఎప్పుడు న్యూస్ చూస్తా ఉంటారు
ఆ మనకి అంత ఇంట్రెస్ట్ లేదులే గవర్నమెంట్ జాబ్ అంటే
ఇంట్రెస్ట్ లేదండి మనకి మనం అంత కష్టపలేలేం మనకంత నాలెడ్జ్ లేదు
అంత ఓపిక లేదు అంత నాలెడ్జ్ కూడా లేదు అన్ని ఫాలో అయ్యి అన్ని బుక్స్ చదివి అన్ని రెఫర్ చేసుకొని మెటీరియల్స్ ఏదో ఒక బిట్ ఇచ్చే కోసం ఒక బుక్ అంత చదవాలండి
ఆ అంతే అండి ఇంకా ఏం చేస్తావు కష్టపడే వాళ్ళు కష్టపడతానే ఉంటాడు మనం కష్టపడలే కాటి పటి కుముద
హ సరేనండి సరేనండి పడుకోవాలి ఇంకా
ఆ సరి పనుకోండి ఉంటా
బాయ్అండి
ఆ బాయ్